బయట ఏం జె సమయం
ఇలా ఇంట్లో పని ఉంటే చేసి ఆ నథింగ్ ఇప్పుడే స్నానం చేసి వస్తే
కో
నువ్వేం చేస్తున్నావే ఇట్లా రేపు కాలేజ్ పోదామ వద్దా అ నేను పోదామనే అనుకుంటానే
నేను పోదాం అనుకుంటాన్నా
ఈ జీ నిమిస్ట ఉండే టైం పాస్ తరని
ఉ
ఏమ్ చె
పొలంలేవు ఒకవేళ ఎ టైం పాస్ అట్లా కాకుండా ఉంటే మధ్యాహ్నం ఇంకొచ్చేసినా కూడా సదాఆమ్ టైంకి సరిపోతుంది
ఆ
రేపు అంతా అన్ని క్లాసులునే చానా అటెండెన్స్ పోతుంది మధ్యాహ్నం అయితే మూడువర్లే
ఉ అందుకే ఏను పదా మన్ ఉంటా ఉన్నా
ఉ
ఇంతే అంత అంత మాత్ర ముంద విశాలలో తగ్గి తిడతానే ఉంది గాని ఎక్కలా
ఫ్రైడే ఎన్ని గంటలు కట్టేస్తయ
ఎయిటీ ఎయిట్ ఉండింది నాకు ఎయిటీ సిక్స్ కో ఎయిటీ ఫోర్ కో వచ్చింది
నాక్యాడ సెవెంటీ దాక వచ్చిందా సామి
నాకే షాక్
మ్మ్ అ ఏమ్మా మీ ఆయన బిజీ అంటనా ఎట్ల సామి నేను అయమ్మకి చేయలే మెసేజ్ కుడ్
ఏ నేను నిన్న ఫోన్ చేసి ంటే నిన్న పొద్దన్నే ఫోన్ చేసింటే ఈ రోజు మెసేజ్ పెట్టింది ఆ పాప
ఆ
హలో ఏమే ఏం చేస్తున్నావు బట్టలులుతున్న అని నువ్వు అనింది హ అంటే తిన్నావనే హాను నువ్ అంటే తిన్నాను అని చెప్పి హా ఓకే ఆ ఓకే బాయ్
చిన్నప్పునుంచి ఏమే చేయలే మేము
ఇమ్మంతేలే ఓ జుట్టు ఉసుపేస్కోని ఓ జుట్టు బెట్ కొనీ ఉత్తారం చూడు
ఐదు అయిపోయినాయి మే నా దాంట్లో నీకే ఐదు ఫోన్లు చేసినా
మ్మ్ హ్మ్
దీపక్ మెసేజ్ బెట్ టి ఏమే బండి నేర్చుకోవా అంటే షాపింగ్కి వచ్చినామే అంట నిన్నంత గమ్మున ఇంట్లో కూర్చొని
ఆయ్మ్మి లీవ్లు వచ్చినప్పుడు కాదు
మ్మ్ ఇప్పుడు పోయిందంట ఈ రోజు ఏం బాల్యమే తీసుకోలే అంటంది
ఆ పా
అదని పలికిపోయిందంట
మా తిరుపతి లో బాంటది మే యాటికి పోయిందో ఆయమ్మి
ఏమో నాకు అర్థమే కాలా మన పోయి తిరిగి తిరిగి ఒక జీన్స్ ఎత్తుకొని వచ్చిందంట
మ్మ్
మళ్ళా మంగళ్ చెరువు అంతా తిరిగిందంట ఏందో అపాప ఏమి షాపింగ్ చేస్తందో ఏమో అర్థం కాలే నాకు
హాఫ్ శారీస్ మదనపల్లి లో బాగా దొరుకుతాయి ఎంత బాగుంటాయో
యాడ తిరుగుతాందో ఏం తీసుకునేకుపోయిందో అడగలా గాని షాపింగ్ వచ్చినా అనా
నేను మన్నా రేపు మాయబ్బ ని అడుగుతా అబ్బ నేను పోతాను జీన్స్ తెచ్చుకోల్ల చెప్తా పో అంటే మొన్నాడు ఇం ఎట్లాన్నా టూ ష్ డే త్రీ నుంచి ఖాళీ కదా త్రీ టు ఫోర్ ఫోర్ట్ ఫైవ్ వచ్చేలేం కదా
ఎందుకు రాలేము
ఉచ్చేస్సమా
మధ్యాహ్నం బంద్ కొట్టయి అంతే
అదే చూడల్ల
ఉ మా అమ్మకి చెప్తే కాళ్ళంటే ఇంటికే పంపిస్తాలే అని ఆయ్మ యావంటే అ పంపించేస్తుంది ఏ మోద్దులే ఏ పంపించద్దు గమ్మున నేను ఏస్కో కుంటాం లేదు కూడాన్న తేల్దు లే అంటి
అ
ఇరవై ఐదు ఇరవై సరే కదా
ఆ చూస్తే
పోయిన్నారంట వాళ్ళు పోయి చెప్పి రండ క్రికెట్ కి రాండి కబడ్డీకిి రాండి మూడు వేలు అని చెప్పినార అంటమే క్రికెట్ కెమో
అవున్ అబ్బయికి మూడు వేల అంటయి అంటే వాళ్ళ టీమ్ స్ప్లిట్ చేసుకుంటే ఒకవరకు టూ హండ్రెడొ త్రీ హండ్రెడో అట్లా అట్లస్తుంది
మీ సొబ్బి రేపోస్తుందా
రేపో మన్నాడో వస్తా వస్తుందంట
ఇం ఏముంది మళ్ళీ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ పోతారు హాలిడేస్ పెట్టుకోలేదు కదా లే గాస్తా అంటారు
తంట వేరెక్క నెంబరు ఉంది అయక్కది ఇస్తా నీకి
ఆ ఆయక్క ఎత్తకపోతే నేను ఏం మే చేసేది
నార్మల్ కాల్ జయ్యి
ఆ
మళ్ళా మాట్లాడువా ఆయక్కకి కావాలంటే ఎట్ననో
అవునా ఉ ఏమని చెప్పేది హేలుక్క
మాములుగా మాట్లాడు పెద్దయిక్క మనకంటే పెళ్లయిపోయింది ఇప్పుడు బిడ్ట
ఏం సమీరా నువ్వు మాట్లాడల్లాల
నాకు ఇంగేంది నాకు ఇ నైనున్నా యి అంతే
అవునా
మ్మ్
సరేలే పెట్టు మనం మా ఇప్పుడు అక్క మెసేజ్ పెట్ జెప్తా ఫస్టు మళ్ళీ ఆ యక్క చేయమని చెప్పినట్టు ఆ అక్క సమీరా ఇచ్చింది మీ నెంబర్ డు అదే క
ఫ్రెండ్ మాట్లాడుతుంది ఆకి చెయ్యి ఆ పాప నీకి చేస్తుంది అని
మ్మ్ హ్మ్
నేను మాట్లాడుతా
ఊ ఆ మేఘన ముండ ఎత్తితే ఏమ్మే నీవ్వయిపోతాయి కదా మే
నేను అడగలే నేను మొన్న చేసిండేదే మళ్ళీ నేన్ ఆవాపని అడగనెలే నాదేమి మా సద్చ్చింది అనుకో ఆమ్మికి జేస్సనా వాళ్ళ ఫ్రెండ్స్ కి జేసీ మాట్ తడిస్నే అయిపోతాయి నావి ఆ వుండే తొమ్మిదే ఇంగ అంతకు అంత ఖాళీగా ఉంటే నేన్ మామ్మ నెంబర్ తో చేద్దాం నాకు దీన్ ట్లో జీరోల్ పడిపేయినాయ్ మే ఐదు కాల్స్ ఏమో వేష్ తొ నావి ఐదొ ఆరో
మ్మ్
అందుకు ప్చ్ నేను అనుకుంటన్న
గజ్జిచ్చు మేమియం నెంబర్ పోనీ దాని కన్నా చే
ఆ ఇ చేయలే డౌన్లోడ్ చేస్తా నా ఇంగో ఫోన్ ఉంది చూడువా
మ్మ్ హ్మ్
దాంతో చేద్దామని
చేయ్ చెయ్
దాంతో జేస్సే దాంతో చేసేస్సలే మమ్మ నీవి అయిపోతయ్ గాని
మ్మ్ పండుగప్పుడు యాభై నలభై రూపాయలకి వచ్చి ఏందిమే
ఏంది
ఫోన్ ఫే బ్యాలెన్సు
అవునా యాలా
మొన్న ఆడ కదిరి లో వాటర్ బాటిల్కి దీనికి దానికి దీస్తియా
ఉ
నలవై రూపాయలుకు వచ్చేసింది వంద రూపాయలన్నా పెట్టుకుందాం అనుకుంటి.
లే సార్లే నేను అది చేస్తాను ఉంది అది చార్జంగ్ పెడతా దాంతో చేస్తాలే రేపు అట్ల చేసేస్తే రేపు ఫోన్ ఎత్తుకొస్తా ఈ ఫోన్ ఎత్తుకొస్తా రేపు కాలేజ్కి
ఊ ఊ
రెండు ఎత్తుకొస్తా ఒక గంట ఖాళీగా ఉంటాం కదా ఎంఎం పీరిడ్ ఆ పీరిడ్ లో చేసేద్దాం లేగలంటే ఆ ఫోన్ కి చేద్ద ధువునుభవా ఎంలే ఫస్ట్ వట్స్ కప్పు డౌన్లోడ్ చేసుకోవల్ల ఇంగ దాంట్లో వాట్సప్ ఓ ఇంగా నెంబర్ తో పెట్టేస్తే
హ్మ్ మీ అన్న రాలేదా
వస్తాడంటా ఎప్పుడోస్తాడో తెలీదు
ఊ
నేను చెప్పింది మన్నకి చూడు బెంగళూరులో తీసుకని రా నాకు అట్లా బట్టలు అని చెప్పింటి
ఆ ఏం బట్టలు సమీర ఏం పు పుట్టు పుట్టినవు మె నువ్ థు నాకంటే దరిద్రంగా వున్నవ్గదమే మొన్నన్ని అది వచ్చినాయి మొన్న చూస్తే మూడు జతలు కొనుక్కకోనచ్చి ఇంగా మళ్ళీ తీసుకొని రామంటే ఏందిమే
చూప్పాలే అనా
నమ్ కమ్య నేను ఆరు జతలు తీసి పెట్టినా ఆ జ తెలు పర్పుల్ కలర్ డ్రెస్ ఏమో బాగుంది రేపు నైట్ లో వేసుకున్నా కూడా ఫోటోలు బాగా రావే ఎట్లా అది వద్దులే వేరే కుందాము వైట్ కలర్ది బాంది మే అది పండక్కి అయితే నెట్ చున్నీ అంత బాగుంది అది వేసుకుందాం అనుకుంటాన్న
ఊ రెండు వేసుకో కొంతసేపు అది కొంత సేపు ఇది అంతే కదా
పర్పుల్ కలర్ది కాలేజ్ ఫంక్షన్ లో వేసుకుంటాలేమే బాగుంటుంది నైట్ టైం లో
హ వసుకోచ్చు
ఇంకా మీరు నెక్స్ట్ డే జీన్స్ వేసుకొని, ఒకవేళ నేను వేసుకునేట్యితే కన బ్యాగ్ జీన్స్ కొంటాను.
ఆ
లేదంటే గౌన్ వేసుకునే సా కుటీ పిచ్చినది.
ఆ రోజ అందరు ఆల్మోస్ట్ అందరు జీన్సు లో ఇట్లా ఇట్లా వస్తారు అందరు జీన్సే
చూసుకోండు మనకంటే జూనియర్ స ఎట్లుస్తారు. పబ్బుల్లో కంటే ద
చెంతో మా అన్న ఉండి జీన్స్లని చాలావ ఇంకెన్ని కొంటావు అంట
బ్యాగీ జీన్స్ తీసుకొని లోప బనిన్ వేసుకొని, దాని పైన షర్ట్ వేసుకొని, పోనీ టైల్ వేసినా బాగుంటుంది. లెగు
బ్యాగి జీన్స్ కంటే అంటార అంతేగానీ బ్యాగి జీన్స్ కంటే స్టైట్ ఫిట్ జీన్స్లు వస్తాయి. అవే అట్లాంటి దానిట్లో కి చూసేక బాగుండేది.
ట్రైలేసి చూడల్ల ఏవ్ బాన్ అంటే అ తీసుకునేదండి కదా
అదే చూడల్లా ఒకవేళ తీసుకోవాలంటే చూడు, మనం టూ షర్టే పదం
హు హు హు డబ్బులు మా అన్నకి ఇప్పుడు పద్నాలుగు వేలు కట్ కట్టాలాంట ఫీజు సిక్సత్ సెంది
ఎందుకంతా
కాలేజ్ ఫీజ్ అంట, రికార్డుల ఫీజ్ అంట, యూనివర్సిటీ ఫీజ్ అంటా, ఏందేందో చెప్తాన్నాడు.
యూనివర్సిటీ నేమ్ వాలది.
ఏందో వాళ్ళు కట్టాలంటమ్మా ఏందేందో.
డిగ్రీ ఇలు కూడా యూనివర్సిటీలు అయితా ఏమి.
ప్రతి ఒదానికి కట్టాలంట, బిల్డింగ్ ఫీజు కట్టాలంట.
ఉండనే ఉన్నాడు కదా మే మీ అన్న కాలేజీ లో
పోతా ఉన్నల్ల అదేందో ఇంటెన్షిప్పుని అందుకనే డబ్బు లేస్తే కట్టేసి రేపు వస్తాను. లేకండా ఉంటే ఇడే ఉంటాను. అని
హు హు ఆడైతే తక్కువే జీన్స్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్, హండ్రెడ్ సెవెన్, హండ్రెడ్ లోనే వచ్చేస్తాయి.
ఆ ఆ
ఆ దీపిక గుడా తీసుకునిని చెప్పింది. ఫైవ్ హండ్రెడ్ ఎంత బాగున్నాయో అని
అవున్ అయిపింది మాచ స తంగ ఎంగోసారి చెయ్యి
చెయ్యి, నువ్వు చెెయ్యి, వస్తుందేమో
నేను ఐదు సార్లు చేసినాండి నీకేని.
సరే నేనే చేస్తాను ఉండు.